హలో
చెప్పడి
ఆఐ రోజ జీటి వసషర్సీ బీ మచ్
ఆ అయస్తవా
హ ఏది గెలుస్తారంట
ఆసది గెలుస్తుంది అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే ట్వంటీ ట్వంట ఈ పైలో వాళ్ళే గెలిచారు కదా
నాకు టీ అ
బ్యాక్ టు బ్యాక్ కప్పు కొడతారేమో అనిపిస్తుంది ఇప్పుడుతు బ్యాక్ టు బ్యాక్ కప్పు కొట్టి లో ముంబాయి చెన్నై మాత్రమే ఉన్నాయి.
అవునవును నాకు జీటి ఎందుకు అనిపిస్తుందింటే బ్యాటింగ్ ఫామ్ బాగుందిఅందరిది. అందులోను బౌలింగ్ కూడా బాగా చేస్తున్నారు.
వీటికి గెల్చొచ్చు అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళ గ్రౌండే కాబట్టి వాళ్ళ గ్రౌండ్ లో ఇంతవరకు వాళ్ళు ఓడిపోలేదు.
ఆ అవును వాళ్ళ బ్యాటింగ్ ఫామ్ కూడా అక్కడ బాగున్నది.
చాలా బాగుంది ఏంది అది కాక వాళ్ళ హోం అద్ అవున అవును కిల్లు సెంచరీ చేసాడు అది కాక వాళ్ళ గ్రౌండ్ లో వాళ్ళు ఇంతవరకు ఓడిపోలేదు అది కాక వాళ్ళు ప్రతి సీజన్ వస్తూనే ఉన్నారు క్వాలిఫైర్స్ అయితేనే ఉన్నారు క్వాలిఫై స్థాయి వస్తానే ఉన్నారు
అవుతూనే ఉన్నారు కాబట్టి టి అందులోనూ ఆ ఎక్కువ వికెట్లు తీసినాడు ఈ వీళ్ళిద్దరూ ముందులో ఉన్న రన్నులు కొట్టే దాంట్లో కూడా
ఆ అవునవును హైయెస్ట్ ట్రెండ్స్ లో వీళ్ళిద్దరే ఉన్నారు. ఎక్కువ కొట్టిన దాంట్లో ఇంకా వికెట్స్ లో రాబోడ్
అవును ఆర్సవీలో కూడా ఉన్నారు ఉన్నారు అదే కొంచెం మంచ్ మంచిగా బౌలింగ్ వేస్తే కన్ కట్టడి చేస్తే వస్తాది
అవునవును భూవీ బాగేస్తే హేజల్వుడ్ బూవి
ఆ వాళ్ళు ఆ బౌలింగ్ ని కొంచెం చూసి ఆడేస్తే ఇంగా ప్రశాంతంగా ఉంటే చేస్తారు.
చుడాలి ఈ రోజు
ఆ విరాట్ ఆడితే బాగుంటది లేదు అంటే కొంచెం కష్టం అయిపోతుంది
అవును అవును విరాట్ కోహ్లీ ఆడాలి విరాట్ కోహ్లీ ఆడి తి టీమ్ ఆడుతది ఫస్ట్
ఈ పత్తిధర కొడతన్నాడు బా బాగాడుతున్నాడు పాతిదారు ఔట్ అయి విరాట్ నోటౌట్ అయియతే ఇంకా సగం అయిపోయినట్టే
జీటి లో కూడా సాయ సుదర్శ అవుట్ అయిపోతే సగం మ్యాచ్ అయిపోయినట్టు
మ్ సాయి సుదర్శను గిల్లు ఈ బట్లర్ వీళ్ళు ముగ్గరు పోతే ఇంకేం ఉండదడా
ఏం ఉండదు అది కాక బట్లర్ ఈ మధ్య ఫామ్ లో వెళ్ళాడు సుదర్శన వచ్చేసి వికెట్లకు వాడే కొట్టుకుంటున్నాడు
అవునవును ఇంకా బౌలింగ్ వచ్చేసి రషీద్ ఖానీ ఏమంత లేదు యా ఊర్కానే ఏసేస్తానాడుకొ ట్స్థానారు
కుదరట్లే అది ఏదో ఒక మ్యాచ్ బాగా వేస్తున్నాడు హీరో ఎస్ మ చెప్పలేము ఇంకా అదిగాక ఈరోజు ఏ పి పిచ్చి ఇస్తారో తెలియదు కదా బ్యాటింగ్ పిచ్చి ఇస్తారో బౌలింగ్ పిచ్చి ఇస్తారో
అ అవును అవును
ఇప్పటి వరకు అక్కడ వేసిన బౌలింగ్లో సిరాజ్ వాళ్ళ అ హలో ఆ చెప్ చెప్
అ అందును లైక్ కంట్రోల్ కంట్రోల్ చేయడంలో బాగానే చేస్తారు జీటి బౌలర్లు
ఆ చేస్తారు అది కాక సిరాజ్ ఇప్పుడు ఇప్పటి వరకు అక్కడ ఆడిన మ్యాచెస్లో ఫస్ట్ ఓవర్లో గ్యారంటీ వికెట్ తీశాడు
అవును
సిరాజ్ అయితే కాబట్టి ఈరోజు సిరాజ్ చాలా ముఖ్యమైన బౌలర్ వాళకి
అవును శిరాజ్ వీళ్ళకి వచ్చేసి హేటల్ హుడ్ వచ్చేస్తాడు అవును మ్యాచ్ మాత్రం భారీ ఉంటది
అవును భారీగా ఉంటది ఈసారి ఐపీఎల్ లో ఎవరు
అవును అవును సెకండ్ కప్ అయితే సెకండ్ కప్ తో లైలక్ఐ ఆర్సీ బి గెలిస్తే బ్యాక్ టు బ్యాక్ అయితాయి జిటి గెలిస్తే మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్ అవుతది ఎందుకంటే ఆఖరి ఆఖరి అఐ ఈజు నాలుగు సార్లు క్వాలిఫై అయిపోయింది దానికి అడ్వాంటేజ్ స్ అదే దాన్ని ముఖ్యంగా అందులోనుూ మంచి ప్లేయర్ వి అ అంత పెద్ద ప్లేయర్లు లేకపోయినా కూడా ఆటికి తీసేస్తున్నారు బాగా
ఆ
అదే మామూలు లాంలలో అయితే ఎవరు ఒకరు పెద్ద ప్లేయర్ అట్లా ఇట్లా కనిపిస్తారు కానీ ఆ దీంట్లో జీటిలో మాత్రం అంతా మిక్స్ అప్ ఉంటారు కొ అట్లా పెద్ద అనే లేము అట్లా తక్కువ అన్ లేం
ఒకవేళ వాళ్ళ వికెట్లు కను పడలేదంటే వాళ్ళిద్దరు చాలు
ఆ కం ఆ మామూలు కొట్టేస్తారు ఇంక ఏం కష్టపడలాల్సిన అవసరమే లేదు
కష్టపడిన మొన్న మ్యాచ్ ను కొంచ చూసాం కదా
అవునువును కనీ అది అది మన టేస్టే ఇచ్చిన స్కోరు దానిలో అది పెద్ద స్కోరు దానికి ఇంతవరకు ఎప్పుడు ఒక నాకౌట్ అట్లాంటి గేమ్స్ లో ఎప్పుడు చేయాలా
చెయలే కానీ అక్కడ కొన్ని వికెట్ అటు సుహర్శన సుదర్శనే తీసుకున్నాడు
అవునవును వాడి లేకుంటే అసలు వికెట్ కోల్పోకుండా కొట్టేసేటోల్లు అవునువును అవును అవును చనా సునాయసంగా కొట్టేసిండు ఎంత మంచిగా పంపిస్తున్న అంటే కరెక్ట్ పిల్లర్ల మధ్యలో నుంచే పోతున్నారు
ఓన్లీ కొట్టేది మాత్రం ఫోర్ లేవాల్ ఏం కొట్
అవునవును ఎటువండి కష్టమైన షాట్లు గాలిలోకి లేవడం ఇలాంటివి ఏం ప్లాన్ చేయాలా
ఆ పిల్లు అప్పుడప్పుడు లేపుతాడు గాల్లోకి ఏదైనా బాల్ చాలా మంచిది దొరికుతే
అవును అవును అది వాళ్ళకి చానా మంచి అయ్యే అవకాశం లైక్ అండ్ ఎట్లా అంటే పెద్ద కష్టపడరు కింద కిందనే కొట్టు చేస్తారు కాబట్టి చాన్స్ ఉండదు.
అవుట్ అయ్య దానికి ఛాన్స్ ఉండదు ఇంక ఏమైనా అవుట్ కావాలంటే అర్కర్ వేయాలి లేకుంటే అంటే ఏమన్నా వేయాలి ఇంకా.
ఆహ్ అ అవి కూడా ఆడేస్తారు ఎందుకంటే మామూలుగా ట్రెడిషనల్ క్రికెట్ ఆడతారు కాబట్టి.
ఇల్లు అయిదట్. చాలా బాగా ఆడుత
ఆహ్ మంచి మంచి షాట్స్ ఉంటాయి.
ఉమ్ బుక్ లోంచి తీసుకొచ్చినట్టు ఉంటాయి వాడి షాట్స్.
అవును ఎంతక్ బలుంటాయండి ఒక గీతా గీసినట్టు ఆడుతాడు అన్ని షాట్లు.
సాయి సృజన్ అయితే ఫోర్లు బాలే కొ ఆడతాడు.
అవును అవును పర్ అంటే మంచిగా. ఇంకా ఈ బట్లర్ వచ్చేసి ఆహ్ బట్లర్ వచ్చేసి. ఒక మ్యాచ్ ఆడతాడు ఒక మ్యాచ్ బాగుండదు.
హీరో ఆడతాడేమో అనిపిస్తుంది నాకు.
అవునవును.
ఎందుకంటే వాళ్ళు ఫైనల్స్. బట్ లోకి వచ్చినప్పుడు అల్లా బట్లర్ బాగానే ఆడాడు.
ఆహ్ అవును.
మాతాడేమో అని అనిపిస్తుంది నాకు. కానీ నాకెందుకో ఆర్. సి. బి యే గెలుస్తుంది ఇవి ఎవరో ఫ లాస్ట్.
ఆహ్ ఫ అందరి లైక్. ఉమ్ అందరి ఫామ్ బాగుంది.
అవును అందరి ఫామ్ బాగుంది ఈ మధ్య. టీంమ్డేవి ఆడట్లేదు అంతే గాని.
వాడు కూడా ఆడేస్తే ఇంక అసలు నా పెద్ద టీం అది.
ఇంకా ఉండదు. చాలా పెద్దగా అయిపోద్ది టీం అది కాక వాళ్ళు. పోయినసారి చాంపియన్స్ కాట్టి డిఫెండ్ చేసుకున్నారు కాబట్టి మాక్సిమం వాళ్ళే.
అవునవను పతిద్దరు కూడా అదే అన్నాడు అన్న. మేము కొట్టి కొట్టే టీం లెక్కనే గెలుస్తాము. మ్మ్ ఊరికే అడ్డం పెట్టి అడ్డం పెట్టి స్లోగా ఆడే టీం లెక్క కాదు. ఆ మంచి అటాకింగ్ గేమ్ ఆడే గెలుస్తాము అని తిన్యాడు అం అందులోను ఇంకా జీటికి వచ్చేసరికి జీటికి వచ్చేసరికి ముగ్గురు అవుట్ అయితేం ము ఉండదు
ఫస్ట్ కిల్లు పడకూడదు ఫస్ట్ ఒకవేళ జీటీ కానీ టాస్ గెలిచిందంటే జీటీ దే మ్యాచ్
అవును అవును పర్ఫెక్ట్ కరెక్ట్
ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ చేసారనుకో వా ళ్ళ రన్స్ ఆపగలిగారునుకో గ్యారంటీగా జీటి కప్పు కొట్టేస్తారు
అందుకే ఫస్ట్ బౌలింగ్ చేయడం అవును ఫస్ట్ బౌలింగ్ చేయడం కరెక్ట్
ఫస్ట్ ఎవరు బౌలింగ్ చేస్తే వాళ్ళే గెలుస్తారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళు ఈరోజు గ్యారంటీగా బ్యాటింగ్ పిచ్చ చేస్తారు బ్యాటింగ్ పిచ్లో వీళ్ళు బ కరెక్ట్ బౌలింగ్ చేయాలి ఇంకా
అవునవును వాళ్ళు కరెక్ట్ బౌలింగ్ చేసి మంచిగా వికెట్ లేకుండా ఆడేస్తే ఒక ఐద ఆరు ఓవర్లు
పవర్ ప్లేలో కాన కనీసం రెం విక టికెట్లు తీనా కానీ మ్యాచ్ అయిపోద్ది గారంటీగా
అవునవును ఆ ఆర్సిబిలో ఒక మూడు వికెట్లు జల్ జల్లి వాళ్ళకేం సమస్య ఉండదు
అవును ఆర్సిబి అంతా అంతే కదా ఆర్సిబిలో మెయిన్ విరాట్ కోహ్లీ పడిపోవాలి విరాట్ కోహలి పడిపోతే ఇంక లేదు అక్కడ మ్యాచ్ చేలేదు
ఆ ఇప్పుడు వెంకటేశ అయ్యడు కూడా లాస్ట్ రెండు మ్యాచ్లు బాగా అన్నాడు మంచి బాగా అవును అవును విరాట్ క అ ఎతే కష్టమపో తకి
అవును ఫస్ట్ బాల్ ఎవటియిపోయాడునుకో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇంకా మేమే ఆడామని అన్నట్టు ఉంటుంది
అవును అందులోనూ హ
హ
వాళ్ళ ఇంలే కస్మాన్ ప ఆ అభిమానులు కూడా చాల ఎంకరేజ్ చేస్తారు హో ఇంట్లో అన్న అవునవును అది కష్టం ఆహ అందులోను బయటికిన్లో అయితే ఓకే ఇం లో గ్రౌం లో ఉన్నప్పుడు సపోర్ట్ మనం తీసుకోవాలచ్చ ఛాన్స్ అనేది
అవునవును జీటికి హోమ్ గ్రౌండ్ కాబట్టి గ్యారంటీకి ఛాన్సెస్ తీసుకుంటుంది
అవును ఖచ్చితంగా
ఉమ్ వాళ్ళ ఉన్నాదపే బాగా‌ త తయారయివస్తారు హార్ట్
ఔ అవునా అల్ వాళ్ళకు గ్యాప్ కూడా దొరికింది కబా ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ దాంట్లో అన్నారు, ఇప్పుడు వాళ్ళకి అవున అవును కరెక్ట్ వీళ్ళకి వచ్చేసి వెన వెంటనే వీళ్ళకి వెంటనే మ్యాచ్ ఉంది. నాకు రే నాక్ రెండిటికి సమాన అవకాశాలు ఉంటై అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకీ టైమ్ దొరికింది వీళ్లకూ వెంటనే మ్యాచ్ కాబట్టి వీళ్ళకి అంత అనిపిదు మొన్ననే.
అవునువును అవును అదే ఫామ్ లో వచ్చేస్తారు వాళ్ళ. ఫామ్ పోయిండొచ్చు లేకపోతే ఇంకా మేడుపడి ఉండచ్చు చెప్పలేము ఆయమా.
అవును వాళ్ళదీ ఏమో ఉమ్ కొంచెం అవును అవును ఈ రోజు మ్యాచ్ చానా వోర వొరిగా ఉంటాది ప్రతి బాల్కి ఏదో ఒకా కెమాక్ సరే
హా సరే సరే
సరే